హాలో ఎంతిస్ తునా
అసల్ నేను నీకు వినిపిస్తుందా
హ ఇనిపిస్తాంది
తే ఏం చేస్తున్నావ్
ఏం లేది బడ బట్టలు పోయింది కదా ఇగా మెసేజ్ చేసినా గాని మాట్లాడుతన్న తిలై కా తినాలే
ఉలన్ ఆహా ఇంకా తినలే తినాలే
ఆహా
ఊళ్లోనే ఉన్నారా ఎక్కడికి పోలేదా హాస్టల్ కి
లేదు ఇంకా పోలే పోదాం అనుకున్నా నిన్న గాని మళ్ళీ ఈ రోజు రేపు హాలిడే కదా అన్నట్టు ఉన్నా
ఉహూ
హు
ఇగా హాలిడే అయిపోయినాక పోతారా
ఆ హాలడే అయిపోయినంక పోతాం పోదం కాని మళ్ళీ ఆడ ఫుడ్ ఎట్లా అంటే ఇప్పుడు గ్యాస్ అయిప్ పెందే కాబట్టి రోజ రైస్ లేట్ చల్లు
అవును గ్యాస్ ఇక్కడ కూడా రాట్లే
ఈ అట్లాని ఏం కాదు ఉండాం అన్నట్టునే ఉన్నాము
వి
వాళ్ళు చెప్పిన క్లాసులు మాకు పంపి ఇస్తర్లే ఏయా డేస్ వాళ్ళుగాని అక్కడ నుంచి ఒకటే చేపిస్తలేరు
ఇలా
ఆ న్లీ హాస్ హాస్టల్స్ అయితే ఇబ్బంది అవ్వు మాకు గుడా గాని దేశ వాళ్ళు గూడా ఉన్ ఇ కాబట్టి మగ బెనిఫిట్ యితే తం
ఇంకా
ఏడున్నా పోయినావా మీ ఊరు నుంచి
పోయినా ఎప్పుడు ఉగాదికి ఇక్కడికే వచ్చేసాం
అవునా వస జరమ్చ చిన్నంట
ఆ దానికి ఎప్పుడు జరగతుంది హాస్టల్ ఇంటి నుంచి హాస్టల్ కూడా జరుగుంది హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోది
నిజంగా అది మాత్రం
దానికి ఎప్పుడు అట్ననే అయ్ ఎందుకోమరి
ఉహా
ఏం కురా
మాది ఎగ్ ఉ
ఉహు
మీది
మాది ఏం కూరా నిన్న చాపలు దీసుకొచ్చిండు
ఆహా చాపల్ గిప్పడాడదొరుకుతానే
ఇడా దొరుకుతాయ్
ఆహా
ఇంకా అయిపోయిందా నీ అ నీ అన్న అయిపోయినాయా నీ అన్న అయిపోయినాయా నీ అన్నీ అయిపోయినాయా
అన్నంటే వర్క్సా
ఆ
ఏమున్నా తినడం ఒకటే బ్యాలెన్స్ అంతా అయిపెయింది
గాదు ఇందులో ఈ వర్కు
లేదు లేదు ఆ అయిపెయినై
ఉహు
మళ్ళా వచ్చింది ట్వంటీ ఎయిట్ కి
పెట్టైయొచ్చిందా
ఆ
ట్వెంటీ ఎయిట్ కి వస్తది
అవునా మీ ఫ్రెండ్ ది గుడ అయిపెంది
ఆ అయి పెంది మళ్ళ మళ్ళ వస్త వత్తదేమొ దానికి గూడ అయితే
వస్తది గావొచ్చు మా ఫ్రెండ్ ఒక్క ఆమె ఉ డిలీట్ చేసిందంట
ఎందుకో
వాళ్ళ ఆముొద్దన్నదని డిలీట్ చేసింది పైసలు వాడే టైంకే డిలీ చేసిందా ఆమె పిచ్చి పిల్ల
ఏ మోనే నమ్మకం లేదే మాో ఆయితే వాళ్ళకు
మొన్న అడిగింది మమ్మల్ నీ
ఉహు మళ్ళా హాస్టల్ కు వచ్చినాక చేసుకుంటది ఏమోలే
చేసుకోదట
అయ్యాో ఇప్పుడు మీరి ఇద్దరేనా నువ్వున్నాో అది ఇద్దరు ఎన్న ఉన్నారా ఉహూ
హ
ఇంకా
ఏం చెప్
మా ఊల్లిగా ఎంజెతార్ అందరు పెళ్ళి చేస్ కుంటారు
ఉమ్
ఊహూ ఊలుం ఇగ అన్ని తెలిసేవీ ఊళ్ళుండట్ తేగదా ఏమ్ ఎక్కువ తెల్వద్
ఆ అదే ఇగ మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇప్పుడు
ఉమ్ ఊళ్ళైతన్నాయ పెళ్ళిళ్ళు
మాఊళ్ళ ఫుల్ ఫుల్
ఊహూ
కాని మనం భోమే పెళ్ళికి
ఆ ఇగ చిన్నగున్నప్పుడైతే అమ్మో పెళ్ళిలంటే ఉరికేది ఇప్పుడైతే కష్టం
వామ్మో ఫోన్ లోక్కదా ఒక్కదాని మీద ఒకరు చేత్తనే ఉన్నరుగా నాకు
అహ ఇంకెవరు చేత్ త్తరు
ఆహా మా డాడీ వాళ్ళు చేత్తారు ఎందుకో
నా ఇంకొ. ఆహ్ సిక్స్ మినేట్స్.
అందుకే ఆగుతలేరు కొట్టుడు కొడ్. పండుగే ఇది ఐదో సారి.
ఆహ్ హయ్ అందుక్. కే నేన్ అడిగినా. అప్పుడే ఖాళీగానే ఉన్నవా అని.
ఇప్పుడే తేలాంది వాళ్ళిప్పుడే చెప్తారా.
ఆహా బయట పోయింర్రా వాళ్ళు.
ఆహ్ ఆహ్.
ఏం పని చేస్తారు.
మొక్కజొన్న కంకెండ పోస్తారు.
ఊహూ కోసిండా అప్పుడే.
కోషింర్రు.
ఉహూ ఏమేమేసింర్రు మెుక్కజొన్న ఒక్కటేనా.
మెుక్కజొన్న సీడు మేడ్ ఫిమేల్ ఫీమేల్ ఉంటయ్ చూడు సీడు.
ఆహ్ చెప్పిన.
ఉమ్ అది ఉన్ను ఇది.
ఊహూ పోవా మరి.
ఇగ వర్షమెుచ్చెటట్టు. నిన్న దగ్గరకు అన్నారు.
రాలే వర్షం.
నిన్న రాలే అంటే మా సైడ్ వాడట్లేదులే కానీ ఆ వెదర్ చూసి పోయిం. కప్పీంరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎండపోతారు.
మా దగ్గర అయితే వామ్మో పుల్లు వర్షం.
పడతాందా.
మొన్న నైట్ ఫుల్ వడ్డది అసలు వర్ద పోయేటట్టు వడ్డది. అంటే ఇక కొంచెమేలే కానీ మరీ ఎక్కువ పడలే కానీ నిన్నేం పడలే. నిన్న మా దగ్గర కూడా వెదర్ మొత్తం చేంజ్ అయింది కానీ ఏం వర్షం పడలే.
ఉమ్మ్.
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్
ఏమో మాకాన్నేతే ఏం లేదు అనుకో ఎండ అయితే బానే కొడతంది.
మీలో కూడా ఎండ బానే కొడుతుంది. ఎండ కొడుతుంది వాన కొడుతుంది.
వానే పడతలేదు. ఎండ కొడుతాంది బాగా.
సాయంత్రం పడతది వాన.
అమ్మా ఈడ పడొద్దు మీ సైడ్ అంటే ఏమి ఉండవు కాబట్టి ఓకే గాని మా సైడు. ఇప్పుడు అసలుకి చేదు. మొత్తానికంట.
ఆ అవును కరెక్ట్ చేతికొచ్చే టైం కె కరెక్ట్ చేతికొచ్చే టైంకే పడుతది వాన ఎందుకో మరి
నిజంగా ఘోరం ఎప్పుడైనా అట్లా చేతది
హా ఆ పత్తి అయినా అట్లనే వడ్లకు అయినా అట్లనే వీటికి అయినా అట్లనే ఎండాకాలం వాన పడుడు ఏందో ఏమో
ఏమో
ఉహు ఇంకా
బయటికి పోయి రాగానే కొద్దిసేపు ఇట్ల పోయి అట్లా రాగానే ఇగ ఉడుకపోతనే ఉన్నది
చ కదా మస్తు ఉడక
ఏ లే లోపం నే సల్లగున్నది బయటికి పోతే ఎట్లా ఇగ మొత్తం ఫుల్ ఉడక పోతాది తడిస బయటికి వస్తానాం
మూడో ఫ్లోర్ కాబట్టి ఇప్పుడు మంచిగుంటది చల్లగా మాకైతే పైన కాబట్టి మల్ల ఏం కిటికీలు సక్కగా ఉండవు ఏం ఇక్కడ
అయ్యో
ఇంకా ఇళ్లనే తిరిగి తిరిగి వేడి గాలి వత్త అది
హు ఇనంటే మొత్తం మేము విండోస్ అవన్నీ తీతాము కాబట్టి ఏం రాదు ఇంకేం చెస్తాలు మీ అమ్మ వాళ్ళు హలో హలో హలో హు హలో